హలో
ఎలా ఉన్నావ్
ఉమ్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం చెయలేదు ఎట్లే తినేసి పనుకోని ఉన్నాను నువ్వు
ఏం లేదు నేను ఇలానే కూర్చొని ఉన్నాను ఇంకా ఏం తిన్నావు
నేనా ఆఫ్టర్నూన్ మా అమ్మతో పాటి బజార్ కి వెళ్ళిన అన్నమాట ఇగ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చినాము ఇంకా అదే అవంతా వెజిటేబుల్స్ అంతా వేసి మా అమ్మ వెజిటేబుల్ బిర్యానీ వేసి తింటేం కదే తిని పనుకోని ఉన్నా
అవునా
ఇంకా వచ్చి అక్కడ చెప్పాలంటే ఒక ఫన్నీ కానీ ఒక డిస్బ్ అపాయింట్మెంట్ ఇన్సిడెంట్ జరిగింది చె చెప్పేదా
ఏమైంది ఎందుకలా అంటున్నావు
అంటే ఒక వెజిటేబుల్ షాప్ లో గ్రీన్ కలర్ ఎల్ఈడి లైట్స్ పెట్టి వెజిటేబుల్స్ తీసు ప్లే చేశారనమాట అక్కడ
అవును నేను కూడా అలాంటి షాప్ చూశాను
ఇంకా వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా గ్రీన్గా కనిపియాలని ఇంకా ఆ లైట్స్ గ్రీన్ కలర్ లైట్స్ క్యూ ఎక్కువ యూజ్ చేస్తున్నారు తెల్సా బజార్స్ లో
ఉమ్ ఇంకా నీకు ఆ లైట్స్ కింద క్యాప్సికమ్ కొరి యాండర్ ఇలా గ్రీని లీఫ్ ఇ వే టేబుల్స్ అన్ని సూపర్ ఫ్రెష్గా కనిపించి ఉంటాయి కదా ఫ్రెష్గా
ఉమ్ అవును అవును మొత్తం గ్రీనిష్గానే కనిపించింది ఒక టమాటా తప్ప
నువ్వు చూసి వెంటనే కొన్నావా మరి
అమ్మె ఈ షాప్ లో క్వాలిటీ చాలా బాగుందని అనుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ కున్నాన్ తెలుసా
ప్రైజ్ ఎలా ఉందింది
అంటే కొంచెం ఎక్కువే ఇంకా కానీ ఫ్రెష్ అనుకొని ఇంకా బార్న్ బర్గింగ్ కూడా చేయాబుద్ధి కాలేదు ఇంకా ఇంకా ఏం లే ఫ్రెష్గా కనిపిస్తున్నాయని ప్రైజ్ ఏం అంత మ్యాటర్ కాదులే అని టే నేను కొంచెం ఎక్కువ ఎక్కువ ఎక్కువఅని కొన్న అన్ని ఐటెమ్స్
అవునా తర్వాత ఇంటికి వచ్చాక ఏమైంది
ఏమైతుంది ఇంకా ఇంట్లో ఇంట్లో తీసి చూసక అన్నీ వైట్ అ లైట్ లో వెజిటేబుల్స్ చూస్తే షాక్ అయ్య తెలుసా
ఎందుకు
ఎందుకంటే ఇంకా టొమాటోస్ లో కొన్ని ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంన్నాయి
అయ్యో
ఇంకా క్యాప్సికమ్ కలర్ ఇంక చెప్పినట్టు బజార్ లో మొ మొత్తం గ్రీన్ కలర్ లో ఉందిడి ఇంకా ఫ్రెష్గా లేరు ఇంటికి వచ్చి చూసే యాళికి మొత్తం ఏంది లైట్ కలర్ లా కనిపిస్తుంది అది కూడా
అంతేలే ఇంకా నువ్వు చెప్పినట్లు ఆ వాళ్ళు అదేంది గ్రీన్ లైట్ వల్ల కలర్ హైలైట్ అయిందేమో
అవును నీజమే నేను మళ్ళా అనుకున్నా ఓ ఇంత ఇట్లా గూడా స్కామ్ చేస్తున్నానా నేను దాంట్లో బకరా అయిపోయినా తెలుసా
బజార్ లో చూస్తే ప్రీమియం క్వాలిటీ అనిపించింది హ
ఉ అవును నిజమే కానీ కొరియాడర్ నువ్వు చూడాల కొన్ని లీవ్స్ అయితే ఎల్లోగా ఉన్నాయి ఇంగ బజార్ లో మాత్రం ఫుల్ డార్క్ గ్రీన్ గా కనిపించాయి ఇంటికోచ్చి చూస్తే ఏందిప్ప ఎల్లో ఎల్లో ఉన్నిండింది మొత్తం
అప్పుడే గ్రీన్ లైట్స్ ఎఫెక్ట్స్ అర్ధమైటుంది గదా నీవు
అవును చాలా ఇంకా నేను ఆ రోజు లైటింగ్ ని నమ్మి ఇంగా క్వాలిటీ గూడా చెక్ చేయలేదు అటు ఇట్లే వేపించుకునే ఎసికొనేసినా కవర్ లో
చాలా మంది అదే మిస్టేక్ చేసింటారులే నీతో పాటు
అవును చానా మోసం చేస్తున్నారు అసలు సంతలో గూడా ఇంత స్కాం ఇంత పెద్ద స్కామ్ జరుగుతానని గూడా తెలిదు నాకు ఇంతవరకు
ఇంకా క్రౌడ్ గూడా అలానే ఉందింటుంది గదా అక్కడ
అవును చాలా ఇంగా అందరు ఫ్రెష్ అనుకోని కొనేస్తున్నారు ఇంగా అక్కడ సేల్స్ గూడా బాగా జరుగుతున్నాయి పాపం వాళ్ళు గూడా నాలాగే ఫస్ట్ టైమ్ ఏమో లే అంత పెద్ద స్కామ్ చేస్తుందని వాళ్ళని గూడా
ఒకరిని చూసి ఇంకొకరు కొనడం స్టార్ట్ చేస్తారు ఎంతైనా మార్కెట్ ప్లేస్ కదా అది ఇక ఖచ్చితంగా అట్రాక్ట్
అవును నిజమే ఇంగా బిజినెస్ అంటే ఇప్పుడు ఏమన్నా ఎక్కువ జనాలు ఎక్కడంటే అక్క అక్కడే పోయి కొంటారు ఎందుకంటే అక్కడ క్వాలిటీ బాగుంటుందని నమ్ముతారు వచ్చే జనాలు గూడా
మరి ఇంటికి వచ్చాక అమ్మ అడిగింది ఫ్రెష్గా లేవు గదా అని చెప్పి గదా అడిగింటుంది గదా
ఉమ్ ప్ అవును అడిగింది అసలు అప్పుడు ఏం చెప్పాల గూడా అర్థం గాలే నేనైతే బజార్లు చాలా ఫ్రెష్గా కనిపించాయి అని అన్నాను
ఆ నువ్వు గూడా లైటింగ్ కి మోసపోయావయితే
హూ అవును నిజమే కానీ కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చింది తెలుసా ఇంటికి వచ్చి అవన్నీ చూసాలి ఇంత మోసం చేస్తార అని అన్ని అనిపించింది నేను గూడా మోసం మోసపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు
మనీ వేస్ట్ అయినట్టు అనిపించిందా
చాలా అనిపించింది ఏం మనమేమి అసలు ఊరికే కొంటే అట్లా ఇచ్చినా ఏమి బాద ఉండదు నేను మనీ చ్చి అది ఎక్కువ రేట్లకి కొని ఎక్కువ ఎక్కువ క్వాంటిటీకి కొని గూడా వాళ్ళు అట్లా చేసి నాకు చానా బాద అనిపించింది
హు నేను కూడా ఒకసారి అలానే మోసిపోయా
ఎట్లా మోసిపోయావు అంటే ఏంకున్నావు నువ్వు
నేను అప్పుడు బీన్స్ అండ్ స్పినార్చ్ కొనింటి
తరువాత
ఇంటికి వచ్చాక స్పినాచ్ ఫ్రెష్గా లేదు అని తెలిసింది
ఇంకా అప్పటి నుండి ఇంకా కేర్ఫుల్ గా ఉంటున్నావా నువ్వు
చాలా కేర్ఫుల్ గా ఉంటుందా అని తెలుసా
అంటే ఇప్పుడు ఏమన్నా కొనే ముందు ఎలా చెక్ చేస్తావు నువ్వు
ఫస్ట్ వెజిటేబుల్స్ ని హ్యాండ్ తో టచ్ చేస్తా
హు ఇంకా టొమాటోస్ అయితే ఇంకా ఆ అంటే గట్టిగా ఉన్నాయా లేదా అని చెక్ చెయ్యాలి ఫస్ట్
అవును సాఫ్ట్ గా ఉంటే అవాయిడ్ చేస్తా
ఇంకా లీఫీవెజిటేబుల్స్ ని కూడా స్మెల్ కూడా చేస్తావా ఏమన్నా
అవును ఫ్రెష్ స్మెల్ ఉంటుంది కదా కొన్ని లీఫీ వెజిటేబుల్స్ లో
ఆవును నిజమే కానీ గ్రీన్ లైట్ ఉన్న షాప్ లో కొంచెం బయటకి తీసుకెళ్ళి చూడొచ్చా ఏమన్నా
అది బెస్ట్ కదా ఆ ఐడియా నాచురల్ లైట్ లో కలర్ క్లియర్ గా కనిపిస్తుంది
హూ అవును నిజమే కానీ ఇంకా నేను నెక్స్ట్ టేమ అలానే చేస్తా ఇంక బయటకి తీసుకొని వచ్చి దాన్ని కొంచం అబ్జర్వ్ చేసి మళ్ళ కొంటాను
వా
చనా కష్టం అయిపోతుంది అసలు ఎంత స్కామ్ అయిపోయానో నేనైతే
ఆ నేను నెక్స్ట్ టైమ్ అలానే చేస్తా హర్రీ లో షాపింగ్ చేయకుండా బజార్ క్లోజ్ అయిన అయిపోతుంది అని ఫాస్ట్ గా కొనకుండా స్లోగా చెక్ చేసుకుంటా
ఆ అంతేలే ఇంగ టైమ్ తీసుకొని సెలెక్ట్ చేస్తే బెటరు
కొంతమంది వెండర్స్ హానెస్ట్ గా ఉంటారు కదా
అవునా అసలు ఎంత బాగా అనిపిస్తుంది అట్లా ఉంటే కొంతమంది అట్లా గ్రీన్ యార్డ్ పెట్టుకోరు వాళ్ళ దగ్గర ఏముంటుందో ఎట్లాంటుందో అట్లా వస్తారు అందరు సేమ్ గా ఉండరు గదా
అందుకే మనం అలర్టుగా ఉండాలి నేను ఇప్పుడు రెగ్యులర్ గా ఒక ట్రస్టెడ్ షాప్ నుండి కొనడం స్టార్ట్ చేస్తా
ఉ అవును అంతేలి అది మంచి ఐడియా
ట్రస్టెడ్ సెల్లర్ అంటే టెన్షన్ తక్కువగా ఉంటుంది
అవును నిజం ఇం క్వాలిటీ కూడా ఇంస్ కన్సిస్టెంట్ గా ఉం టుంది అనమాట
ఫ్రూట్స్ కొనేటప్పుడు కూడా సేమ్ కేర్ తీసుకోవాలి కదా
అ అవును నిజమే ఇంకా ఎస్పెషలీ ఇకా ఆపిల్స్ అంటా ఆరెంజెస్ గ్రేప్స్ ఇంకా లైటింగ్ వల్ల అసలు కలరే మారిపోతుంది
షాపింగ్ అంటే ప్రైస్ మాత్రమే కాదు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెష్నెస్ కూడా ఇంపార్టెట్
ఉ ఇంకా ఫ్రెష్నెస్ క్వాలిటీ అం తే ఇంకా వాల్యూ ఇంకా మనీ కూడా ఇంపార్టెంటే కదా అవి లేకపోతే ఇవంతా కొనేలేం కదా
ఇన్సిడెంట్ తర్వాత నేను ఒక లెసన్ నేర్చుకున్నా
ఏమని నేర్చుకున్నావ్
కలర్ చూసి మాత్రమే వెజిటేబుల్స్ కొనకూడదు కరెక్ట్ టచ్ చేయాలి క్లోజ్ గా సెర్చ్ చేయాలి లైట్ ఎఫెక్ట్ కన్ఫ్యూస్ అవ్వకూడాదు అని అ
అవును నిజమే ఇంకా ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళ్ళనప్పుడు కూడా ఈ ఎక్స్ ఎపీరియన్స్ చెప్త నేనయితే ఇట్లా వాళ్ళకి అవ్వకూడదని నేను ముందే అవేర్నెస్ ఇస్తా
అవును చిన్న ట్రిక్ వల్ల కస్టమర్ ఈజీలీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు
అవును కానీ ఎక్స్పీరియన్స్ తర్వాత మనమే స్మార్ట్ షాపర్స్ అవుతాంలే
ఆ ఇప్పుడు గ్రీన్ లైట్స్ చూస్తే ఫస్ట్ ఎగ్సైట్మెంట్ రాదు ఫస్ట్ క్వాలిటీ చెక్ చేస్తావు కదా
హు అవును నిజమే ఫస్ట్ దాన్ని మంచిగా కూరగాయల్ని ఫస్ట్ టచ్ చేసి మళ్ళా అంత క్వాలిటీ మొత్తం చూ చూసి కొంటా ఇగ తర్వాత రేటు కం ఫైట్ చేస్తా వేరే వాళ్ళతో
అవును ఆ రోజు కొంచెం మనీ లాస్ అయింది కానీ లైఫ్ లాంగ్ యూస్ఫుల్ లెసన్ నేర్ నేర్చుకున్నావులే నువ్వు
అవును ఇంకా అట్లా చేస్తేనే కదా ఇంకా మంచి వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అది ఇవి మనం తినేది కడుపుకి తింటాం ఎందుకంటే అది కడుపుకిి తినేది ఇంకా హెల్త్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది ఏవి పడితే అవి తినేస్తే ఎట్లా చెప్పు
అంతేలే సరే ఇంకా తిన్నావా
నో లేదు ఇంకా నువ్వు
సరే అయితే అమ్మ పిలుస్తుంది బాయ్
ఉ సరే బై
థ్యాంక్ యూ కట్ చేయ్ ఇది కట్టవడం లేదు
ఆ ఒక్క నిమిషం
అ ఆ కట్టయిందా
ఆహా అవ్వడం లేదే
ఎందుకిలా అవుతుంది ఇది